హలో
హలో
వినిపిస్తుందా అండి
వినిపిస్తోందండి చెప్పండి బాగున్నారా
బాగున్న మీరు బాగున్నారా
హమ్ ఎట్లో ఉన్నామండి ఈ రోజు ఆరోగ్య పరి స్థితి చాలా బాగోలేదు అందుకోసమే మీరు పెట్టిన వాక్యాలని కూడా నేను చదివి లేదండి నిన్న ఒక ఎద్దులుది హెల్పు అని చెప్పి దేవరా వచ్చేస్తున్నారండి ఇక్కడే మీకు చెప్పలేదా నేను
లేదు ఏంది
అంటే దేవరెద్దు అని ఒకటి ఉంటదండి అది ఎప్పుడో ఒకసారి రేర్ గా ఐ మీన్ ఎప్పుడో అరుదుగా పుడుతది అది ఎట్లా అంటే పుడితేగనా పుట్టిన ఐదు రోజులు పాలు తాగదంటమ్మా మామూలుగా ఏ ఏ ఆవు పుట్టినా కూడా వెంటనే వాళ్ల అమ్మ దగ్గర పోయి పాలు తాగుతుంది ఉ ఇది పుట్టిన ఐదు రోజుల వరకు పాలు తాగదు నేల మీద పడుకోదు దానికి ఏదన్నా బట్ట వేయాలా అట్లా వేస్తేనే కింద పడుకుంటది లేకపోతే పడుకోదు అట్లా కొన్ని కొన్ని ఆ ల లక్షణాలు ఉంటాయన్నమాట దాన్ని చూసి దాన్ని గుర్తిస్తారు ఆ ఆవుని
ఆ
దానికి ఉత్సవం చేసి దాన్ని ఊరి మీద వదిలేస్తారనమాట ఊరంతా తిరుగుతది దానికి ఎవరు ఏమన్నారు దానికి చెయ్యరు దానికి పనులు చెప్పరు
ఆ
బాగా చేస్తారు అట్లా పుట్టిందని చెప్పి ముడేళ్ల అయిందంట పుట్ పుట్టి మడేళ్ళలు అయితే దానికి ఉత్సవం చేస్తార అనమాట అంటే మిగతా ఊరు ఎద్దుల్ని పిలిపించి అట్లాంటి ఎద్దులు ఉంటాయి వేరే వేరే పంచాయితీల్లో వేర వేర సినిమాలలో అలాగా
ఉ ఉ ఉ
ఎక్కడో గాన ఉండవ అవి అలాంటి దానిని పిలిపించి అంటే మనకి ఇప్పుడు ఆడవాళ్ళకి నలుగు పెట్టి సారా పెడతారు చూడండి ఆ రకంలో వాటికి కూడా నలుగులు పెట్టుకుంటార అనమాట ఆవులకు కూడా
ఓకే ఆహా
దగ్గి
ఆ
అది ఉత్సవం అనమాట వాళ్ళు వచ్చి వీది ఈ ఆవుకి పెడతారు ఈ ఆవు వాళ్ళు తీసుకపోయి ఆవు ఆ వాళ్ళకి అంటే ఆ ఊలకే పసుపు కుంకుమ పూలు అన్ని రకరకల అలంకరణలు చేసి మంచి ఉత్సవం చేసుకుంటారు దాంతో పాటు వచ్చిన వాళ్ళలకు అన్నదానము
ఆ
పంచి పెట్టడము అన్ని మంచిగా చేస్తారు బాగా
ప్రతి సంవత్సరం చేస్తారు అంటే ఎప్పుడెప్పుడు చేస్తారు దీన్ని
ఇప్పుడు మాత్రమే చేస్తారండి అది ఎప్పుడు పుడుతుంది అనేది కూడా మనం చెప్పలేము ఎన్ని సంవత్సరాలయినా పట్టచ్చు పది సంవత్సరాలే పట్టొచ్చు యాభై అరభై సంవత్సరలు
ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టింది
ఇది ఆ ఒక ఇరవై సంవత్సరాలు అనుకుంటానండి
ఓ ఓకే ఆహా అదే స్టేటస్ కూడా పెట్టిన్నారు ఆహా అది స్టేటస్ కూడా పెట్టిన్నారు ఏదో
ఇస్తారు తెలుసుకుంటారు అందరు అని చెప్పారు చెప్పి పెట్టినామండి అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే పిలిచారనమాట చూసెళ్దురు రండి మళ్ళీ మళ్ళీ చూడలేరు ఇలాంటివి ఎప్పుడో గాని జరగవు అని అందుకు పోయామ అవునండి ఇంటికి కాదండి ఇక్కడే
హ్మ్ ఓకే మళ్ళీ ఎప్పుడొ
ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలోని ఇక్కడ నుంటే వెళ్ళాను
ఓకే మళ్ళ అచ్చేసారా ఏమి ఆరోగ్యం బాలేదన్నారేమైంది
పొద్దునా తిందామని చెప్పేసి ఒక చోట ఆగినమండి
హ్మ్
ఆడొచ్చేసి ఇడ్లీ వడ తిన్నాము ఉద్ది వడ
హ్మ్
ఆ ఉద్ది వడ మళ్ళి పార్సల్ అది తీసుకొని కూడా వచ్చుకున్నాను రూమ్ కి ఆ ఉద్ది కూడా నూనె ఎక్కువగా పీల్చుకుంటది కదా అది నూనె ఎక్కువ ఉండడం వల్ల నేను తినడం వల్ల నాకు ఎట్లయిందంటే కళ్ళు తిరిగిపోతున్నాయ్
ఓ ఓకే
ఆ కళ్ళు తిరుగుతాంటే అసలు యాడ పడిపోతానో కూడా అర్థం కాలే నిన్న రాత్రి సరింగా తిన్లా భోజనం చెయ్లా అన్నదానం చేస్తానారు
హ్మ్
చేస్తున్నా వాళ్ళకి సక్రమంగా ఆడ ఎట్లా చూసుకోవాల అనేది వాళ్ళ ఊరువ్వు తెలీలా ఒకే చోట పెడతన్నారు చాలా మంది జనము సరింగా ఫుడ్ అన్నం పెట్టలేదు రుచిగా లేదు ఏం లేదు ఇంగ సరింగా తిన్లా రాత్రి అంతా కొంచెం సేపు నిద్ర పోయి కొంచెం సేపు మేల్ చాలా వరకు మెలుకువగా ఉన్నాము చాలా దూరం నడిచినాము ఎక్కడ ఇక్కడనా అండి ఇప్పుడు ఇప్పుడైతే లేరండి నిన్న నేన్ లేన్ కదా ఊర్కెళ్ళి నాను రాత్రి అక్కడే ఉన్నా అమ్మ వాళ్ళతో పాటు ఆ ఊర్లో ఉన్నాం ఇంక ఈ రోజు రాత్రికి నేను ఒక్కటే పడుకుంటాను కానీ ఇంకొక అమ్మాయి మీ ఏమంటారు మీ గది పంచుకునే అమ్మాయి
ఆ
తను ఏమనిందంటే మీరు తను వీలైతే రేపు వస్తాము అని అనుకు కుంటున్నాము అని చెప్ప్
ముస్లిం అమ్మాయా ఇంకొక అమ్మాయా
ముస్లిం అమ్మాయి అండి ఇంకోక అమ్మాయి మనల్ని పట్టించుకోను కూడా పట్టిచు
అవును అవునవును ఇంటికెల్తే మనం ఎవరోలే ఇప్పుడే మీతో మాట్లాడుతుంటేనే ఆ అమ్మాయి ఫోన్ చేసింది కట్ చేసా మల్చేస్తా
అవునా అయితే వస్తదేమోనండి రేపు ఆమె కూడా
ఆ అవును చెప్పింది నాకు ఆదివారమే వస్తాను అనని
అవునా మంచి విషయం మీకొక విషయం తెలుసా ఈ రోజు మనకు భోజనం కిందే పెట్టారు
ఆ అవును గ్రూప్ లో మెసేజ్ చూసా ఇంక నుంచి కిందనే పెడతారా
ఈ రోజు గృహ ప్రవేశం చేశారు మన హాస్టల్ వాళ్ళు
స్పెషల్ ఏం పెట్టారు
స్పెషలూ అది ఏమంటారు పైనాపిల్ కేసరి
హ్మ్
తర్వాత అది వెజిటెబుల్ పలావ్ లాగా అన్నము పెరుగు పచ్చడి వంకాయ కుర పప్పు అన్నం వడియాలు
ఓహో అయితే ఇంగ్ నుంచి మన కిందనే బెడతారేమో
ఆ పెద్ద టీవీ తెచ్చినారు
అవునా ఇంకోటి ఏమంటే సోఫా సెట్స్ చైర్ లుూ ఫ్లవర్ ఫ్లవర్ పెట్టడానికి
ఒకటి ఉంది చూడుండి అది చిన్న సోఫా లాగా ఉంది చూడండి వెనక లేకోకుండా నేను మంచం దగ్గర వేసుకుంటారు ఇది అని చెప్ప చెప్పాను అదిచ్చి పూర్తి బయట పెట్టేసినారు వాషింగ్ మిషిన్ ల పక్కన
మొత్తం అంతా నీటికి సర్దేసార పిజి అంత
ఆ అంటే ఇంకా కూరగాయలు తెచ్చుకోవడాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాకపోతే మిగతాటివి సోఫాలు వచ్చేసి మనం మామూలుగా కూర్చోని చస్తాం చూడండి అన్నము రెండు గదులు ఉన్నాయి కింద
ఆ ఆ
సోఫాలు వేసినరు అక్కడ పోల అప్పుడు అబ్బాయిలు ఉండిన్నారు అక్కడ అందుకు మేము తినేసి ఇట్లనే వచ్చేసినాం టీవీ కూడా పెద్ద టీవీ తెచ్చి పెట్టినారు బయట అయితే గడ్డి ప్లాస్టిక్ గడ్డి ఉం టది కదా పట్టలు ఆ అవి వేశారు బయట కొన్ని చానా చూడ ముచ్చటగా ఉంది అసలు అది చూస్తా అంటి ఇది మేన ముందున్న హాస్టలేనా అనేలాగా ఉంది మంచిగా రంగులేసి క్లీన్ చేసి
ప్రెజెంట్ ఆ ఓనర్ ఆంటీ కూడా తిట్టింది కదా పాత ఆంటీని ఏంది ఇట్లా పెట్టుకుని దరిద్రం మొహంది అది ఇది అని ఆ పోన్లేండి ఇదన్న కొంచెం మంచి ఉంది
అవును మంచిగా ఉంది ఆడ మనం ప్లేట్లు కడుక్కునే చోట కూడా కొత్త ట్యాపులు పెట్టినారు
ఓకే వంట ఎప్పటి నుంచి చేస్తారంట మన దాంట్లో
తెలిదండి అది మాకు ఈ రోజ అయితే రెండు గంటలు రెండు గంటల తర్వాత పిలిచి న్నారండి తినడానికి
రెండు ఇరవైకేమో మన గ్రూప్ లో మెసేజ్ చేసినున్నారు కదా రండి
అవును మేము అప్పటి వరకు చూసు కుంటా ఉన్నం అడవిడత ఇల్రు పూజెసి మరీచిపోనారేమో లే అట్గా అయితే అదేమో లే ఒకవేళ పూజ చేసినా లేమో అనుకుంటన్నాం మేము వెయిట్ చే మేము అట్లనే ఉన్నాము
తొమ్మిదిన్నరకేమో
అవును నిన్న ఎందుకు నిన్న తొమ్మిది న్నర కడ పెట్టినారు
ఆ ఎప్పుడు అంత లేట్ లేదు ఆ ఓకే నార్మల్ గా తొమ్మిదికి మించి ఎప్పుడు తీసుకొని రారు నైట్ టెమో తొమ్మిదిన్నరకి పెట్టారు మెసేజ్
ఈ రోజు ఎంతకు పెడతారో మరి కింద కూడా తెలిసా టేబుల్ను ముందు మనమే ముందు మన ముందు హాస్టల్ వాళ్ళు ఉన్నట్ టే టేబుల్ లేసినారు సేమ్ అలాగే కానీ దానికమ్ చిన్ని ఏమంటారు ప్లాస్టిక్ ఫ్లవర్ వాజులు
ఓకే
రెండు పెట్టారు చిన్నవి బాగా ముద్దుగా చూడముచ్చటగా ఉన్నాయి అవునండి ఎంత బాగుంది నిజంగా నాకు అట్లనే అనిపిస్తాంది ఇది చూస్తాంటే అసలు అంగల్ ఈ ఊర్లో ఉన్న హాస్టలేనా ఇది అనేలాగుంది
అవును నిజంగానే వాళ్ళు ఎంతైనా బెంగళూరు వాళ్ళు కదా ఆ మాత్రం మెయింటైన్ చేస్తారులే
అ అవును మంచిగుంది ఇలా ఉం టేనా ఇంకేం చెప్పులు కూడా వేసుకొని నడచాల్సిన అవసరం లే అట్లే పోవచ్చు ఇట్లే రావచ్చు
ఆ పీజికి వెళ్ళాక నేను నా స్నేహితురాలతో అన్నాను అనమాట ఇంకా ఇంకొక సంవత్సరం రం ఉనింటే బాగును ఈ పీజీ లో ఎంత బాగుందో ఇక్కడ ఫుడ్ అంతా అని చెప్పా నేను
ఉ
ఉ
ఎక్కడ ఇప్పుడున్న ప్ర మనం ప్రస్తుతం ఉన్న హాస్టలా అండి
ఆ ఆ ఆ మనం ప్రస్తుతం ఉన్న హాస్టల్ల్లో ఇట్లా నాకు బాగా నచ్చ నచ్చిందన్నమాట ఫుడ్ ఇంకోటి ఏమంటే వాళ్ళు అన్ని కొత్త కొత్త సామాన్లన్నీ తీసుకొని వస్త అనిన్నారు కదా అప్పుడు అనిపించింది ఇంకొక సంవత్సరం ఆ ఇంకొక సంవత్సరం ఎక్కువునుంటే బాగును అనిపిస్తుంది అ
అవును నేను కూడా ఇదే మాట ట అనుకున్నానండి నేను కూడా ఒక సంవత్సరం ముందుగా ఉన్నప్పుడే వీళ్ళు ఎందుకు రాలేదు వీళ్ళెందుకు వెళ్ళి పోలేదు అనుకుంటాన నేను
పోన్లే ఇప్పుడన్నా ఉన్నారు కదా ఈ రెండు నెలలన్నా మంచిగా ఎంజాయ్ చేయండి
టాను కొన్ని రోజులేనండి రేపు నెలనో ఆ తర్వాత నెలలో పెట్టా పేడా సర్దుకొని పోతానండి నేను
ఉన్నన్ని రోజులు మంచిగ మెమరీలు క్రియేట్ చేసుకుందాం లేండి ఏముంది అవును మీది మెయిల్ ఎప్పుడోస్తుందంట
ఏ రేపు నెలలో రావచ్చు తొంభై శాతం వరకు లేదంటే ఆగస్టు ఆగస్టుకు మించి అయితే పోదంతండి ఆగస్టు తర్వాత వాళ్ళకి ఇంకా వేరే ఆ వేరే ఏమంటారు ఉద్యోగాలకి వాళ్ళు కొనే పనులు ఉన్నాయంట అందుకని ఆగస్టు లోపలే పిలవాలని చూస్తున్నారు కాబట్టి పోవచ్చు కానీ మీ ఒకటి ఉంది తెలుసా మన కళాశాల వాళ్ళదే చాలా పెద్ద తప్పు
ఏం చేసారు
వీళ్ళు మన మాకు మేము చదువుకున్నవి ఆ పత్రాలు ఏంటివి ఇచ్చి సావలేదు
ఉ ఎందుకు ఇవ్వలేదు మా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని పోయారే మొన్నొచ్చి
అవునా అది అవన్నీ చేతిలో ఉంటే ఏమంటారు వీళ్ళు ఉన్నారు కదా ప్లేస్మెంట్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళంతా ఫోన్లు చేసి అడిగింటే చెప్పారంట ఆ ఆ వాళ్ళకు మెయిల్ పెట్టినారో మరి కాలే చేసినారో ఆ సార్ వాళ్ళు చేసింటే ఏం చెప్పినారంట అంటే మీరు ఇట్లా మీకు అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చేసేయండి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ ఇచ్చే స్తే మేము ఆఫర్ లెటర్లు పంపించేస్తాము అన్నమాట అన్నారంట వాళ్ళు
ఓకే
వీళ్ళు మాకు ఇస్తే త్వరగా మేము పోతాము దీంట్లో మూడు బ్యాచ్ చులుగా డివైడ్ చేసినారంట ఇప్పుడు మొత్తం దానికి ఎంపిక అయిన వాళ్ళందరినీ మూడుగా విభజించినారు దాంట్లో మొదటి గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ వెళ్లిపోయారు అప్పుడే రెండో బ్యా చ్ మూడో బ్యాచ్ మాత్రం మిగిలిన్నాయి ఈ రెండు మూడిట్లో మేము ఉండాలంటే రెండి ట్లో ఉండాలన్నా మాకు ఇప్పుడుకి ఇప్పుడే మాకు ఆ పత్రాలులన్నీ వచ్చినాయంటే రెండిట్లో ఉండ చ్చు లేదంటే మూడిట్లోకి పడిపోతాము
కే ఇవ్వట్ల మన కళాశాల వాళ్ళు
మనకు అన్ని లేటే జరిగినాయి కదం డి ముందుగా యడ జరిగినాయి వామ్ మిగతా కళా శాలల వాళ్ళు మనకన్నా నెల రెన్నేళ్లు ముందుర ఉన్నారు అందుకు వాళ్ళు పెట్టబేడి సర్దుకుని ఎళ్ళిపోయినారు
ఆహా మనకి పిలుస్తారులే వెయిట్ చేయండి
ఉమ్మ్
ఉమ్మ్
చె
ఉమ్మ్ తెలుసా నేను ఇన్ని రోజులు ఇట్లా షుగర్లు అవేం తిన కుండా ఉన్నాను కదా ఇంటికోచ్చి తింటుంటే ఆనందమే వేరు తిన్ ప ఇంకా తినాలి ఇంకా తినాలా అనిపిస్తుంది
ఉమ్మ్
ఉమ్మ్ కానీ ఎక్కువ తినలేకపోతున్నా ఎకుటి వచ్చేస్తుంది ఏం తింటాంలే అని ఆ అందుకే
మీరు వస్తున్నారా అండి రేపు
నేను రేపే బయలుదేరుదాం అనుకుంటున్నా కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లా వచ్చేది ఎప్పుడో ఒకసారి రేపే ఎందుకు ఎళ్ళిపో తావ్ సోమవారం వెళ్ళు అంటున్నారు
ఉమ్మ్ మళ్ళీ మిగతా వాళ్ళు ఎప్పుడోస్తారంట అండి
ఆ నాకు తెలిసి మిగతా వాళ్ళు రేపే వచ్చేస్తారు నేన ఒకదాని సోమవారం మధ్యాహ్నం నుంచి బయలుదేరదాం అనుకుంటున్నా
ఉమ్మ్ అంతే లేండి మీరు ఎట్లనో దూరపు చుట్టం అయిపాయిరి
అవును